హలో ఆహ్ ఏం చేస్తున్నావు
ఇంద ర ఖాలినా నువ్వు
ఆ నేను ఖాలీనే మధ్యాహ్నం లంచ్ అయిందా
అయిందిరా తిన్నా కుర్చున్నాం
పిల్లలకి తినిపించినవా
ఆహ్ తిన్నారు వాళ్లు కుడా ఆడుకుంటున్నారు
ఆ పిల్లలు పడుకున్నారా
పడుకోలేర వాళ్ళు ఆడుకుంటున్నారు
అంటే డైలీ పడుకొరా మధ్యాహ్నం
అంటే ఇక పడుకుంటుడే కానీ ఈ రోజు ఆట మీద పడ్డారు ఇగ ఆటే ఆడుతారు ఒకటే,
ఆహ్ హా ఆ అంటే వాళ్ళు కో కొద్ది సేపు పడు అంటే మనకు కొంచెం రిలీఫ్ అని దోర్
ఆహ్ ‌ ఈరోజు స్కూల్ ఆఫ్టర్నూన్ పడు పండపెడుతారు కదా అంగన్ వడిలో వాళ్లు పడు పడుంటారు ఇంటికడా కూడా ఉంటే పడుకుంటారు సైలెంట్ గా ఉంటే ఇంగ పడుకుంటలేగాని ఇగో ఆడుకుంటున్నారుగా ఆడుకొనిలే అని నేను కూడా వ
ఆహా
ఆడుకుంటున్నారు
హ్మ్ హు
ఏం చేస్తున్నావ్ పిల్లలు పడుకున్నారా
పడుకోలే వాళ్ళే అల్లరి అల్లరి నేనేమో ఫోన్ చుతున్నా మొత్తం గోధుమ పిండి ప్యాకెట్ ఉంటది కదా మా బాబు ఏం చేసిండు మొత్ మొత్తం బెడ్ ల పారబోసిండు
అయి యో డబల్ పని
బయటకి పోయి వచ్చేసరికి ఈ అయిన చిన్నయననే టు ఇయర్ చేయండి ఏమనివస్తది
ఏమన్న అనుకుంటరు ఏమానడానికి ఉండదు ఇగ వాళ్ళ ఎది చేసినా భరించాలి అంతేలే గాని నేను అదే కాపు లోపల వాళ్ళ ముందే కూర్చున్న ఆడుకుంటుంటే కొట్టుకుంటారేమో అని
అ ఇప్పుడు ఇగ అడుకు ఆ ఆడుకుంటా లిప్పుీ ఇప్పుడిప్పుడే ఆడుకుంటరు ఇప్పుడుప్పు ఇప్పుడే కొట్టుకుంటారు
మనం అటు తిరిగి తక్షణప్పునే కొట్టుకుంటారు
ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ నిద్ర పోయేదాకా వాళ్ళ దగ్గరనే
ఆ
హ్మ్
నాకు మంచిగా అవసరం వీళ్ళు ఆడుకుంటారు అనేటి వచ్చే లోపలే మళ్ళీ ఏడిపిన పడుతది
హ్మ్
ఏడు వంగనే మళ్ళీ పోవాల్సి వస్తది అసలు అప్పుడే మంచిగా ఉండారు అప్పుడే ఏడుస్ స్తారు ఏమనుకున్నారు అని కూడ అర్ధం ఇంగ అదిగా చిన్న పిల్లలు ఇద్దరు గానీ ఎవరిని ఏమం టమే ఆహ్ మళ్ళ ఒక్కళ్ళు తీసుకున్నదే ఇంకొక్కళ్ళకి కావాలి ఒక్కో దాం తోటి ఆగరు వీళ్ళు
మీ పిల్లలు మంచిగ అన్నం తింటరా
అన్నీ అసలు ఏది వద్దనరు ఇప్పుడే ఫ్రూట్స్ తిన్నారు వా
ఆహా పా పా పపా పాప తిన్ అంటే మేం మా బాబు మస్సలే తింటలేడు వాటర్ మిలన్ ఛీ యాక్ అంటాండు
అవునా మా చిన్న అంటే మా పెద్ద పాప కూడా మొన్నటిదాకా తినక పోయేది మళ్ళీ ఈ మధ్య తింటంది
హా మా పిల్లలకు అసలు ఫ్రూట్స్ తినరు
తింటారు అంటే వీళ్ళు తింటారు గ్రేప్స్ బాగా తింటారు గ్రీనివి గ్రీన్ గ్రేప్స్ తాను ఇవి తింటారు వాటర్ మిలాను పప్పాయ అన్నీ తింటారు
ఆ మేం కూడా అలవాటు చెయ్యాలి ఎక్కువే మా బాబేమో బనానా దింటాడు మా పాప బనానస్
మిస్టేక్స్
పా పా పా పిల్ తింటది బాబు తినడు ఓన్లీ గా ఆపిల్ బనానా
అవునా అన్నీ దిన్ టారు వీళ్ళు మంచిగానే
అలవాటు చేసినా గానీ తింటలేరు
ఆ ఇగా వాళ్ళకి అది మెత్త మెత్తగా ఇట్లా నోట్లో పెట్టుకోంగానే వా టర్ వాటర్ గుంటదిగా రా అందుక్ కి వాళ్ళు కొంతమంది తిరం మా పెద్ద పాప కూడా తినేది గాదు ఇప్పుడు తింటంది ఈ మధ్ ద్యె అమె ఫస్ట్ లో అసలు తినలే
ఆ ఈ పిల్లలు ఇద్దరిన్ ట్ల చేసి ఒక్క టూ మినిట్స్ బైటికివోయి వచ్చే వరకు మొత్తం షుగర్ డబ్బాలో షుగర్ అంతా ఖాళీ చేేత్తరు తీసుకొని తింటారు అంతకుడనే మా పాప కొ పెద్దగాన్నా చిన్న చేరు ఉన్నాను వాళ్ళకి కో చేరొకటి ఇల్లులు పెట్టుకుంటదని ఆ చీరెక్కి తీస్ కొని తింటారు ఇక్కడ మా ఇంటి పక్క ప ఉంటే ఒక చిన్న పిల్లలు ఇద్దరు కొంచెం పెద్దోళ్ళ వాళ్ళు పడికి పోయటం లేదు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళ మమ్మీ పనికి పోయింది వాళ్ళ డాడీ ఇంటికానే ఉన్నాడు వాళ్ళ డాడీ పండుకున్నడని మొత్తం కేజీ నూనె ప్యాకెట్ కారం అల్లం ఉప్పు అన్ని రబ్ దసలు
అయ్యో
లేస్ చ్చి అన్నం కూరి ఆట ఆడుకుంట్ర ఇప్పుడు యూట్యూబ్ లో చూతారు కద ఆ యూట్యూ ట్యూబ్ లో చూసినట్టు నిజంగానే అంటే గ్యాస్ లేదు ఉట్టి గంజలో నూనె పోసి కూరగాయలు అన్నేసి మొత్తం అన్నసిల్లు
అయ్యో అంతా వేస్ట్ అయ్యిందా
అంత బెస్ట్ అయిది వాళ్ళ డాడి జుత్తడాన్ని ఆళ్ళ మమ్మీ పనికిపోతే అలా డాడ్ డాడీ కూడా పనికి వేచ్చి పనికి వేచ్చింది గానీ ఆయన అలిసిపోయి నిద్ర పోయిండు
ఆ
కొంచెం పెద్దగా ఉన్నారు కదా ఆడుకుంటారులే అనుకున్నాడు
వీళ్లతోటి కాపలా చూస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు కొంచెం ఏమైన్నా మిస్టేక్ అయినా ఏదో ఒకటి సదువతరు మాకంతే సేమ్ ఏదో ఒకటి తీయాలని చూస్ రు కాని నేను వాళ్ళ ముందే కూర్చోడం లేకపోతే వాళ్ళని నేను కడికి తీసుకపోవడం అట్లా ఏదో ఒకటి చేస్తా
ఇదే ఆ
ఒంటరిగా ఉంచుతే అంత ఇగా వాళ్లు ఒంటారిగా ఉంటా ఇగ అంతే
న్నీ క తం చేస్తారు
ఇప్పుడు ఇగ వాటర్ మిలన్ ఉన్నది నేను కొత్తానంటే నేను కొత్త అని ఒకటే లొల్లి అది గోయో నిత్తలేరు ఏ చేయనిత్తలేరు
అవునా ఇగో మా ఆయన కోసి బయటికి వెళ్ళిండు వాళ్ళు తిన్నారు తిని మళ్ళీ నా కోసం ఉంచారట నీకోసమే ఉంచిన్నాం మమ్మీ అని యిత్తరు ఇద్దరు అయితే అందులోనే మళ్ళీ రెండు తీసుకొని ఇగ తిన్నారు
ఆహా అయితే ఇగా వీళ్ళు చూసుడు తోటే తినాలే తినాలే అంటారు కాని తిననే తినరు మా పిల్లల అసలు
విళ్ళు అట్లే చేసేది కానీ మా చిన్న పాప ఏ ఫ్రూట్ ఇయ్యి మంచిగా తి టది అన్నం గాని ఫ్రూట్ గాని ఏదైనా ఇగా మా పెద్ద పాప అయితే ఆమెకి నచ్చితేనే తింటది లేకపోతే అసలు ముట్టుకోదు
ఉమ్ గు గల్ చిన్న పాప అయ్యో మా పిల్లలు ఉన్నారు వాళ్ళు నచ్చుతేనే తింటారు లేకపోతే అస్సలే తినరు
మా చిన్న పాప మంచిగా తింటది తిండి విషయంలో నాకు ఏడోకా ఉండదు ఏసి ఇస్తే కూర్చొని తింటారు ఇద్దరు మంచిగా తినిపియమని అంటే కొంతమంది తినిపి తినిపియమని ఏడుస్తారు అది చే థరు కదా అట్లా ఏమి చెయ్యరు వాళ్ల కేసిస్తే వాళ్లే చలో
ఆహా అట్లేం లేదు వీళ్ళు థిన్‌పిన్‌చాలే లేకపోతే అసల్ అసలే తినారు
లేదలే నేను చిన్న అప్ప నుంచి ఇ అమెకుట్లనే అలవాటు చేసిన అంటే ఇక నేనే ఈ పెద్దమ్మ కేసిస్తే నువ్గురు తిండరా అని ఆ చేతికిస్స్త హమమెదినదిగా
ఉహుమ్ అది మా పాప ఇప్పుడిప్పుడే స్కూల్కి పోతుంది కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటాంది ఆమె చేయతోటి ఆమె వెలడు
పారెల్దు గా
ఉమ్ ఒకటే లల్లి ఒకటే ఉమ్
నను విన్న సంతయి డా వీళ మా అమ్మ కూడా అంటే పెద్ద అమ్మ కూడా ఇక అమ్మే తింటారు ఇక తెలిపి మన ఏం చెప్పాబట్టి నేనే ఒక్కొక్కసారిగా ఊకినప్పుడు మళ్ళీ ఇల్లు మొత్త చల్లుతారేమో అనినిపిస్తా వాళ్ళకి లేకాపోతే సైలడి ఉంట ది
ఉమ్ అడ కుస్ మొన్న ఏమైంది చిక్ ఇ దినే దినక ము మొత్తమే ఇప్పుడు పొలంలో మందుగా జల్లినట్టు జల్లీలు నేను స్నానం చేసి వచ్చే వరకు
వెష ఇసరా
హ
ఉ మ సార్
పెట్లు ఎస్తతే బాబాట్లనే వస్తాడు అ
అంతే వీళ్ళయితే కదాంటాయి అ సెల్ఫ్ లోన్
ఆహా ఇరోజు మాయ సెల్ప్ పప్పులనే ఉన్నా అని ఓ తీసుకుంటారు ఇగ మ ఆయన వచ్చినంక నువ్వు ఇంటికనే ఉంటాను పిల్లలు చూడ వా అన్ని పడేత్తరు అది ఇక్కడనే ఉంటాయి ఇక్కనే ఉంటా ఒక్కటే నిమిషంలా మొత్తం కరాబ్ చేత్తరు పారెతరు
ఉంటే
ఆ అప్పటి దాకా అక్కడనే ఉంటా ఒక్కటే నిమిషం అటు వాటర్ కన్నా వాష్ రూం కన్నా పోయే వచ్చే వరకు కతమ్
ఓహో ఇగ అంతే ఇకా
ఉ
ఆహో నేను అది అట్లనే చూస్తాగాని వీళ్ళనిగా వాళ్ళు స్కూల్కి పోయి వచ్చేలోపల అన్ని ఎక్కడ ఎక్కడ పైన పైన పెడతా సర్ది పెడిత ఇక ఇక ఇంటికి వచ్చిర్రనుకో ఇక బొమ్మలు పెడితే టీవీ సైలెంట్ గా చూసుకుంటారు ఇద్దరు ఇగ మళ్ళీ సౌండ్ చేయరు ఏమి
ఇప్పుడు మా ఆయన ఏం దగ్గర వున్నారనుకో చెరో ఫోన్ పట్టుకొని చూతారు ఇగ అల్లరి చేయ్యరు ఇగ చప్ప అప్పుడేకుంటారు ఫోన్ ఇచ్చినంత సేపు అసలు ఉన్నరా లేరా అన్నట్టు ఉంటారు
అవును నేను ఫోన్ ఇయ్యాను రా వీళ్ళకి ఎందుకంటే ఇక ఫోన్ అలవాటు అయితే మళ్ళీ ఒకటే ఫోన్ ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకి అడుగుతారు అందుక ఎవరికి ఇయ్యను ఫోన్ లో అయితే అవి అందుకే ఇక నేను టీవీ పెట్టినా అనుకో ఇక కార్టూన్ కదా ఇద్దరు చూసుకుంటారు
ఆ మా ప్ మా పిల్లలు టీవీలు అస్సలే చూడరు
అవునా వీళ్ళకి ఫోన్ ఇయ్య నేను అయితే ఇద్దరికిక సేమ్ ఒకసారి బొమ్మలు పెడితే తినడానికి ఏమన్నా ఇస్తే వాళ్ళేది ఇగ తినుకుంటే చూస్తారు ఇ గోళ ఏం చేయారు లే గాని సైలెంట్గా చూస్తారు నేను పడుకుంటే ఇక పడుకుంటే ఇగ డోర్లు పైన బేయడం పెడత కింద పెడితే తీస్త తరు తీసి బయటకి వెళ్తారు డోర్లు తీస్తారు
ఆ హా
అందుకే ఇక డోర్ వేసి పైన పెట్టింది అనుకో ఇక ఎటుగోరు ఇంట్లోనే ఉంటారు కాకపోతే నీళ్లు చూడాలి ఇక వాటర్